హలో గుడ్ ఈవినింగ్ అండి ఏం చేస్తున్నారు
ఏన్ ఇగ సాయంత్రం
ఆ ఆహా సాయంత్రం వరకా
అహ సాయంత్రం ఫైవ్ అవుతుంది కదా మొత్తం రెడీ పెట్టుకుంటున్నాం సాయంత్రం కోసం చేద్దాం అనేసి
ఆహా మరి ఏం చేస్తున్నారు సాయంత్రంకి కర్రీ
సాయంత్రానికి కొంచెం పప్పు చేస్తాని చూస్తున్నానండి మా పప్పు పిల్లలు తినరు కొంచెం కర్రీ ఉంది మాకు
ఆహా ఏం పప్పు చేస్తారండి
పెసర్ పప్పన్న లేకుంటే ఏమంటారు ఆ ఏ అదేం పప్ప అంటారు ఇంకా కందిపప్ప అన్న ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేయాలి
పోయిస్స్ట్రాంగ్గా
పిల్లలు తింటారండి మా పిల్లలు నాకు ముద్దపప్పు చారు కావాలి
ఆహా చేస్తారండి మీరు వళదింపూచారు
ఆ చేస్తా ఎక్కువ చేస్తా అదే ఎక్కువ శాతం మం కించ నడిచేదే అదే ముద్దపప్పుచారు
ఓ అన్ టె ఇంక దాంట్లో ఇంకమనా చేశారండి ఫ్రైడ్ టైప్ అయిన లేకపోతే అప్పడాలు ఎగ్ చికెన్ అట్ల ఆ
ఉహు
ఉ హు అంటే ఒట్టి రైస్నా లేకపోతే ఏమైనా ఇట్లా బగార రైస్ లాగా వెజి బిర్యానీ లాగా ఇట్లా చేస్తారా
ఏ ఇప్పుడు ఏం చెయలండి ఎందుకంటే ఇప్పుడు పండుగ ఉంది కదా
ఆ ఆహా అంటే ముద్ద పప్పు షారు చేస్తున్నప్పుడు నార్మల్ రైస్ తింటార లేక్ పోతే ఏమైన్నా రైస్ వెరైటీ చేస్తారా
ఏ లేదు వట్టి ముద్దపప్పు చారు రైస్ వట్టి రైస్ చేస్తాను
ఆహ ఒకే అలానా
ఇంకేం చేస్తున్నారు ఏం లేదు
ఇంకా ఏం లేదంటే ఇలానే ఇగ నెన్ కూడ కూర్చుని ఉన్న ఇది వర్క్ స్టార్ట్ చేయాలి కొంచం హెడేక్ అట్ల ఉంటే కాసేపు కూర్చున్న అనమాట కాసేపు రిలాక్స్ అయి చేద్దాం ఇగ వర్క్ ఎండ కూడా బాగాపడుతుంది ఇప్పుడు గిన్నెల్ తోమాలన్నా కూడా ఎండ బాగ పడుతుంది కొంచం ఎండ తగ్గినాక ఏ తో ఉండమని ఎ హెడేక్ కి మనం ఎండలో వస్తే ఇంకా బాగా ఎక్కువ అయ్యిద్ది కదా అందుకీ కొంచం ఏమో పోద్దున్న చల్లగుంది ఇప్పుడు సడెన్ గా ఎండ కోడు
ఆ
ఆ ఇగ నువ్ అందుకె ఆ ఎండ తగ్గాక చేద్దంలే అనేసి ఆగిన
అచ్చా
ఊ
ఆ
ఇంకా ఏంటిదంటే
ఏమ అయిపోయిందా మీ రికార్డ్సు
ఐపోయిందండి కంప్యూటర్ కెళ్ళి చెక్ చేసుకున్నా మా మేడం కి సబ్మిట్ చేయాలన్నమాట ఆ ఊ
అదే ఎప్పుడు తీసుకెళ్లింది
ఆ అండి
ఫిలాలే రికార్డు
వాళ్ళు మనకి చెప్తారండి పర్టికులర్ డేట్ ఇప్పుడు మాకు ఒక ఇంటర్నల్ ఎగ్జామ్ అయిపో అయిపోయిందన్నమాట
అచ్చా అహ
అంటే మాకు టూ ఇంటర్నల్స్ ఉంటాయన్నమాట
ఆ
ఎగ్జామ్ అంటే పెద్ద ఎగ్జామ్ కంటే ముందు ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు టూ ఇంటర్నల్స్ ఉంటయ్ ఇంటర్నల్ ఒక క్వషన్ అంటే సారీ ఒక సబ్జెక్ట్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ అంటే మాకు ఎగ్జామ్ లో సెవెంటీ మార్క్స్ కని ఉంట అంట మాకు సెవెంటీ మార్క్స్ పేపర్ లో సబ్మిచస్ థర్టీ మార్క్స్ లో ట్వంటీ మార్క్స్ ఏమో ఇంటర్నల్స్ ఉంటాయ్ టెన్ మార్క్స్ ఏమో ప్రాక్టిల్స్ కి ఉంటాయ్
అహ
ఆ అట్లా ఇంకా ఇంకా మిగిలినయి ఫిఫ్టీన్ మార్క్స్ వేరే గా యాడ్ చేస్తారు అందులో ఆ అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఏమో ఉంటాయ్ మొత్తం అట్లా యాడ్ చేసి ఇగ మాకు ఇట్ల డివైడ్ చేస్తరు వేరే సెమినార్ వేరే ఇంటర్నల్ కి వేరే అసైన్లకు వేరే అన్నట్టు ఇగ ఫోర్ అట్ డివైడ్ చేసి పెడతారు అన్నమాట
అచ్చచ్చ అహ
లాస్ట్ ఇప్పుడు మన సర్టిఫికెట్ అంటే పిజి అయిపోయాక సర్టిఫికట్ ఇస్తారు కదా అప్పుడు చూపిస్తారు అందరు
అవునా
దాని బేస్ మీద ఇప్పుడు మనం టీచింగ్ చేసుకోవాలని కూడా మళ్ళీ చూసారన్నమాట అంటే సెమినార్ చెప్పినప్పుడు ఎట్ల ఎప్పారు ఏంటిది ఇప్పుడు మన సెమినార్ చెప్తే ఆ చూస్తారు సెమినార్రంటే ఇప్పుడు అదే అండి ఒక టాపిక్ ఇస్తారు చెప్పాలి మనం అంటే అసలు టాపిక్ దేని గురించి ఉంది దానికి మంచి చెడులు ఏంటిది ఆ అనేసి ఇట్ల చెప్పాలి ఇప్పుడు సపోజ్ డెంగ్యూ ఫీవర్ వచ్చిందనుకోండి ఆ అంటే ఇప్పుడు మో మనకు ఒక టాపిక్ ఇస్తారు సపోజ్ డెంగ్యూ ఫీవర్ అనుకోండి డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఆ దాని మీద ఒక టాపిక్ క్రీడేస్కులాంటది మేడం ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అనేది ఆ డెంగ్యూ ఫీవర్ అన్ ఏంటిది అసలు ఎందుకు వస్తది ఏం తినాలి రావదంటె అది వచ్చాక ఎలా ఉండాలి ఏమేం తీసుకోవాలి మెడిసిన్స్ ఎలా తినాలి అంటే మొత్తం మీది ఉంటదన్నమాట అది మెడిసిన్స్ కాకుండా న్యాచురల్ గా ఎట్లా క్యూర్ చేయాలి అనేసి దాని గురించి మొత్తం డిటైల్గా మేడం కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట
అహ
కాల్ చేతులు వంనుకుతాయండి వాళ్ళకి చెప్తాంటే తడబడుతది నోరు ఇట్లా చెంటలు కారుతుంటాయి అబ్బో ఏడ్పు ఒక్కటి తక్కువుంటుంటది తెల్సా చెప్తాంటే ఈ చెప్పడం ఒకటి పెద్ద కష్ చెప్పాళ్ళనుకోవాడికి మధ్య మళ్ళీ మిడ లో క్వషన్ అడుగుతారు ఇది ఈ జ్వరకి వస్ స్తద ఆ ఏజ్ వాళ్ళు వస్తున్నారు ఎట్లా వాళ్ళు టాబ్లెట్స్ తిన్నొద్దు కదా మళ్ళీ ఒకవేళ షుగర్ బి పి వాళ్ళకొస్తే వాళ్ళకి ఆ షుగర్ టాబ్లెట్స్ ఉంటాయి కదా మరి వాళ్ళ మెడిసిన్ ఎట్ల తీసుకుంటరు వాళ్ళే క్వషన్ ఎస్తరు
ఆ ఇవి అన్ని చెప్పాలా
ఆ నేను పోలీసులు చెప్పానండి నాకు చాలా భయమైంది తెలుసా మేడం నిన్నకోసం క్వషన్ చేసింది అయితే అందులో నేను ఒక టాపిక్ చెప్పానండి అదేంటిదంటె ఏదో ఒక తాపిక్ అడిగిందండి మేడం నాక్ గుర్తులేదు అయితే అందుని మా వాళ్ళని పిల్చింది ఇప్పుడు సరే అమ్మా నువు డిసెంసన్ నుంచి బానే చెప్పినవ్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ రోగం వస్తే ఎట్లుంటంది అని అడిగింది ఇరా భయమైంది ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ చ్చిన వాళ్ళు కోవిడ్ గోలినే వేసుకుంటారు కదా
అవును
సరే ఇగ కొలి గోలి వేస్కుని ఇది యెస్కొక పోతే ఇది ఎక్కువవుతది కదా
అవునవును
కుషను మారింది మేడం అయితే ఇగ నాకు భయం అవుతుంది ఏం చెప్పాలి ఏంటిది అనేసి ఏం చేసినా అంటే కో విడ్ ఫస్ట్లో మనకి కోవిడ్ క్యూర్ అవ్వాలి కాబట్టి మేడం ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం టైం ఇచ్చుకొని ఇది తీసుకోవాలి లేకపోతే ఇది లివర్ తగ్గడానికి దానికి తగ్గట్టు ఫు ఆ ఫుడ్ తినాలి ఫ్రూట్స్ తినాలి అని చెప్పిన చెప్పాక మరి పెద్దొలయితే అట్లా మరి కడుతున్న వాళ్ళకి ఇట్ల అయితే మళ్ళీ వాళ్ళు ఎట్ల తింటారు మరి వాళ్ళ పిల్లలకి ఎఫెక్ట్ కదా అని మళ్ళీ ఇంకొక క్వషన్ వేసింది
ఆహా
అందరి ముందు నాకు చాలా బాందండి చేతిఫలిలు ఇట్లా అంతన్నాయి ఇది ఏదో ఒకటి అట్లా చెప్పుకుంటూ పోయి చె కుం పోయినా అయిపోయింది సరే అనే మేడం మాపేసి కం ఉ అట్లా చాలా డిగ్గర పడుతుడి క్వశ్చన్స్ ఇద్ద వాళ్ళు
వాళ్ళు చెప్పిన వాళ్ళు అడిగే ఆన్సర్ మాకు క్వశ్చన్ మీరు చఛామ్సర్ చెప్పుకుంటా ఉండాలి
ఆ అదే కదా నాకు మస్తు భయంమనిసలే
ఉహ్ ఆయిన అందరు ముందు అడగా అడుగుతే చెప్పాలంటే బా
అదే అది మనకు తెలిసిన కూడా చెప్పడానికి అసలు రా
అవు టైం కి మనకు నోరు కి కూడా ఆన్స
ఆ అసలు రాదు నోర్ తెడబర్తుంతది మస్ హార్ట్ బటే మ దొ ద ద్ కొడుకుంటంది సంటయి తాజంటయి నాటుతే అదిలా సట్ల చేతతే చెప్తే చల్లగా అయిపోతే నాకైతే నీళ్ళలో ఉంచినట్టు కాస్తపు నా బాడీ పనిచేదు ఇక వచ్చి కూర్చొని నీళ్ళు తాగుతుంటే చేతులు కాలు వంకుతుంటాయి తర్వాత అరే సెమినార్ బనే చెప్పినవే కానీ ఎందుకు తడబడుతున్నావ్ ఎందుకు భయపడుతున్నారా అంటే లేదు మ్యామ్ నేను అంటే లేదు చ్చాను కదా కొంచెం ముందు వస్తే నాకు అందరు తెలిసి ఉంటారు అందులో ఏంటంటే బాయ్స్ గర్ల్స్ సో కొత్త కొత్తవరు ఉన్నారు అనమాట పాత్రలు కాకుండా
ఓకే ఓకే ఆహా
ఎట్లయితే అనేసిగా వంటే ఇస్తున్నారు వంట నే చెప్పి విజాం ఎట్లా ఉంది ఏంటిదని
ఆహా
ఇలా ఇక మ మేడ చేసింది ఒక పని చేయరా నీ భయం పోవాలంటే నీకు ఒక పని ఉంది మీ ఇంట్లో పెద అద్దం ఉంటే అద్దం ముందు చూసుకొని నిన్ను నువ్వు చెప్పుకో లేకపోతే నీ ఫోన్ లో కమెరా ఆన్ చేసి రికార్డింగ్ చేసుకోని చెప్పు అట్లు నీకు భయం అనేది కొంచెం కొంచెం పోతదిరా ఉన్నాయి
ఆహా
కానీ ఆ చెప్పినట్టు చేసిన అండి నాకు అది నా సత తీసుకుంటే నాకే నవ్స్తుంది చెప్పే విధానం
అవునా
హిహి అని నవుతే ఏం లేది మేడం ఇక జీరో వేసి ఖచి బడుతది అక్కడికి అండి మా ఫ్రెండ్స్ అయితే ఎంత వాళ్ళు బద్మాశ అంటే నేను చెప్తా వాళ్ళు ఏదో ఒక ఎక్రిస్తూ ఉంటారు నాకు వాళ్ళ ఫేస్ చూస్తే నవ్ వస్తుంటది
ఇగ ఫ్రెండ్స్ అనేది అట్లుంటారు
చాలా ఆహా ఇప్పుడు నార్మంట ఓకే అండి సెమినార్ కదా అంటే అది చాలా మెయిన్ అసలు రేపు మాకు అందులో వాళ్ళు ఇ ఎక్క్రిస్తు ఉంటారు ఇటి రెండు చవలు చెప్పిస్తారు అది కానీ ఇట్లా అ తప్పు చెప్పినా ఉంటారు నేను ఎతే కన్సి అపోతాదిరెక్టనా కాదు కాట్ ఎప్పలా కాద అదనించి
ఆ టెన్షన్ ఉంటది ఇవాళ అది ఇది
వాగ ఇక వాళ్ళేమో ఆట పట్టిస్తారు మేడమ్ కాని చెతే ను్ కాన్స్టిట్యూషన్ ఇది వాళ్ళ మీద ఉందా మా మీద ఉ మళ్ళీ మమ్మ తీడ్తది
ఆహా
ఆహ్ అలా నడుస్తది ఇగ ప్రాక్టికల్ అప్పుడు అంతా అండి చేస్తాం మేము ప్రాక్టికల చేశాకా ఎట్లా అంటే నీకు ఇది ఎట్లా వచ్చింది ఇది ఇట్లనె ఎందుకు వచ్చింది తక్కువ చేస్తే ఎట్ల వస్తది ఎక్కువ చేస్తే ఎట్ల వస్త అని అడుగుతది
ఆహ
గుర్తుంటాయి కొన్ని గుర్తు ఉండక పోతాయి అన్ని పేర్లు చెప్పు అంటది అన్ని ఏం ఏం కలిపినవ అంటది అదైపోయకా ఆహ్ సరే మరి ఇప్పుడు దీంట్లో ఎక్కువ వచ్చింది తక్కువ కావాలంటే ఏం చెయాల అని అడుగుతది మళ్ళీ అది ఎట్లా ప్రిపేర్ అయితది అనేసి క్వశ్చన్ వేస్తది ఓ చాలా కష్టంగా ఉంటదండి పీజీ లో ఐతే
అవునా అండి
మళ్ళీ బయట నుంచి అస్సలు ఉండ దండి బయట నుండి వస్తరండి పెద్ద పెద మేడం సార్ వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చేసి అడుతారు ఇవాళ మీద ప్రాక్టికల్ ఏం చేశారు సర్ ఈ సబ్జెక్ట్ మీరే కదా సబ్జెక్ట్ మీరు అంటే ఎందుకు తీసుకున్నారు దీని వల్ల మీకు యూస్ ఏంటిది సో అందులో ఉన్న కొన్ని టాపిక్ చెప్పండి అది ఇది అనేసి అడుగుతారు వాళ్ళు
మీరు ఆన్సర్ ఈయాలి వాలు చెప్పే కొద్దీ
కొంచంమడిగితే అని రెండు ఎప్పిన అండి మూడు ఎప్పల్లె
అవునా
ఆ అంటే మాకు బాగా దేఒత్గాడిగింది అనమాట కొన్ని పేర్లు అడిగింది కెమికల్స వి నాకు తెలిసిన అన్ని కాడికి చెప్పిన తేల్వంది చెప్పలే ఉమ్ చెప్పలే ఏ మేడం ఉండి పర్లేదు గా మన కూడా తెలువదు కదా మేడం వస్తరనిచి నెక్స్ట్ ఇయర్ నుంచి మంచిగా ప్రిపేర్ అవుదువులే అన్నది ఇగ సరే అనేసి ఇగ ఇప్పుడు అది ప్రిపేర్ అవుతున్నా
ఓహో ఒకే ఒకే
ఉమ్
ఇంకా
ఇంకా ఏం లేదండి
ఇంకా ఏంలేదా ఇగ పని ఉంది కావచ్చు సాయంత్రం పని స్టార్ట్ చేస్
ట్వెల్వ్ వరకే
ఆహా ఇప్పుడు పోయినాంక స్టార్ట్ ఇగ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతది కావచ్చు సరేనండి మరి బాయ్
ఆ ఓకే అండి బాయ్ అండి నాకు కూడా అండి ఇక చేసుకుంట నేను కూడా
సరే బాయ్
బై